అండి నమస్
ఆ చెప్పండి
హాండీ హలో ఆ బాగున్నారా అండి బాగున్నామండి మేము ఫోన్ ఫ్రెండ్ నుండి మాట్లాడుతున్నానండి మమ్మీస్ ఫోనో ఫ్రెండ్గా అండి మాట్లాడుతాం ఎక్కడుంటారండి మీరు అ
కాగజ్నగర్ అండి
కాగజ్ నగర్ లో ఉంటారండి మీ ప్రాపర్ కా గజ్ నగరనేనా అండి అంటే అమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ
అత్తమ్మ వారిల్లు ఉ
అయితే మీరు స్టడీ ఏక్ తిన్నామండి మీ స్టడీ ఏ క్కడండి
నా స్టడీ నేను లేదండి చదువుతన్నా పీజీ ఫస్ట్ ఇయర్
ఆ ఎక్కడండి హైదరాబాద్ లోనే
ఆ అవునండి హైదరాబాద్ లో చేస్తున్నా
హైదరాబాద్ ల ఏం తీసుకున్నరండి
నాది ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ కోర్స్ అదేనా అది టూ ఇయర్స్ అది
అది దేనికి సంబంధించిందండి
అంటే ఫుడ్ సెక్టర్ కంపెనీస్ లేపోతే ఫుడ్ సెక్టర్ ఏమై జాబ్స్ ఉంటే దానికి అప్లై చేసుకోటు ఫుడ్ సైన్ న్స్ మనం చేసేది ఇప్పుడు అంగన్వాడికైనా హాస్పిటల్స్ కైన ఫుడ్ కంపెనీ అయినా ఫుడ్ మేనేజ్మెంట్ అయినా ఇలాంటి చాలా ఉంటాయి మాకు ఇప్పుడు ప్రసెంట్ జనరేషన్ లో ఆ అంటె ప్రజెంట్ జనరేషన్ లో మంచి స్కోప్ ఉంద అనేసి అది తీసుకున్నా అన్నమాట ల్యాబ్స్ కైనా దేనికైనా పనికోస్తది ఫుల్ అంటే ఫుడ్ కు సంబంధించిన దాంట్లో పోవచ్చు
అదే అండి అయితే ఇప్పుడు ఒకవేళ అది జాబ్ వచ్చింది అనుకోండి ఫీల్డ్ వర్క్ ఉంటదా లేకుంటే ఆఫీస్ వర్క్ ఉంట
నాకు తెలిసి మాక్సిమం ఆఫీస్ వర్కే ఉంటదండి అంటే గవర్నమెంట్ అయితనే ఫీల్డ్ వర్క్ ఉంటది కాకపోతే ఇగ ఆఫీస్ వర్కే ప్రైవేట్ అయితే ఉ
తిన్కుకాండీ
నాకు తెలిసి ముప్పై వేలు దాకా ఉండచ్చు స్టార్టింగ్
ఇంకా వేరే వేరే డిగ్రీ తోటి వేరే వేరే గవర్నమెంట్ వాటి
ఆ రాసుకోవచ్చు కానీ నేనేంటిదంటే ఇప్పుడు ఎంఎస్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఎలా యజ్ అయితదో చెప్పలేం కదా మళ్ళీ ఫ్యూచర్ లో చేయడానికి ఛాన్స్ ఉంటది ఇప్పుడే నేదంటే కొత్తగా అంటే న్యూలీ మ్యారీడ్ అన్నమాట నేను హౌస్ వైఫ్ ని తర్వాత అంటే కిడ్స్ అంటే వల్ల టైం దొరకపోవచ్చు ఇప్పుడున్న టైం ని వాడుకోద్దాం అనేసి పిల్ చేసుకుంటున్నా
ఓకే అండి ఇంకాండి మీ నేను జాబ్ చేస్తుంటా అండి ఆ ఓకే ఓకే ఇదే ఆమ్ హై హౌస్ వైఫ్ గా ఇస్తున్నాండి
హౌస్ వైఫా
ఆ కర్రీస్ ఏమన్నా బావండుతరండి మీకు వస్తాయా ఆ కర్రీసు
ఆ కరీస్ చేస్తానండి అంటే వెజ్ అయితే చేస్తాను నాన్ వెజ్ అయితే ఎప్పుడు ట్రై చేయాలే కొంచెం భయమయితది అది చేయాలంటే ఫ్రైస్ అయితే చేస్తా కానీ కూరలు బిర్యానీ అట్లాంటివి రావు పెద్ద పెద్ద
ఆ అయితే గి కదుకీరు చేస్తారు కదండి అది వస్తుందా అండి మీకు
అది నాకు రాదండి మా అత్త వాళ్ళు చేస్తారు
అయ్యో అది బాగుంటది కదా
బాగుంటది కానీ ఆహా అది నేర్చుకోలే అంటే ఆ చిన్నప్పటి నుంచి ఇక అంతే స్టడీస్ స్టడీస్ లోనే ఉండిపోయి వంట వంటడానికి ఎప్పుడు పోలేదు ఇక నాకు ఆ ఛాన్స్ కూడా రాలేదు ఏ చేయడానికి కూడా ఎప్పుడు టైం దొరకలేదు అనమాట
ఉహుంహు
ఉ సో అలా నేర్చుకోలేదు
ఉ అంతే మీకు ఇంకా మీరు ఏదనా పిక్నిక్ ఇట్లా వెళ్ళారా అండి మీ చిన్నప్పుడు స్కూల్ లో
ఆ స్కూల్లో ఆ స్కూల్లో ఉన్నప్పుడు మా పిక్నిక్ ఏండే ఉండేది వరంగల్ లో చదువు నప్పుడు ఆ మా స్కూల్లో టూర్ ప్లాన్స్ చేసారనమాట పిక్నిక్ కి అక్కడ ఒకటి మన ఏమంటారు మ్యూ జియంలా చిన్నగుండేది అనిమల్ ఫారెస్ట్ తీసుకెళ్ పిన్ అంతగ గుర్తులేదు నాకు అంటే ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు ఎళ్ళినాం అక్కడ ఎళ్ళినప్పుడు అప్పుడు అందులోది మన ఏమంటరు ఆ ఇది ఏమంటరు క్రోకోడైల్ డీరు టైగర్ ఎలిఫెంటు జిరాఫి అలాంటి జూసిన అప్పుడు
వరంగల్లో ఉంది గదండి అది
అండి ఉంది వరంగల్ అది చిన్నప్పుడు ఎళ్ళం గాబట్టి ఇప్పుడు అంతగా పేరు గుర్తులేదు
అవును అది వరంగల్ దగ్గరే ఉంటదండి మా అక్కయ్య వాళ్ళ ఊరి దగ్గరే మేము గూడా చాలా సార్లు వెళ్ళామండి అ అక్కడికి చాలా బాగుంటయి జూపార్క్ ర్కు అందులో అప్పుడప్పుడే అప్పుడే మేము ఎళ్ళినప్పుడు స్టార్టింగ్ లో ఉండే ఆ జూలో అంత రకరకాల పక్షులు
ఆ అవు నేనప్పుడు ఆ నెమళ్ళు గూడా జూశాను నేనప్పట్లో
నెమలులు మళ్ళీ టైగర్స్ తీసుకురాలేదం అప్పుడు ఎందుకంటే అది దానికి కొంచెం పెద్ద ప్ర్రాసేజ్ ఉంటది ఆబోను అవి అవన్నయసరికి
ఇది గూడా ఎళ్ళాను ఎటంటే మన కొత్తగూడెం దగ్గర కిన్నర్ సాన్యని ఒక డ్యామ్ ఉంటది ఆ ఇక్కడ కూడా చాలా బాగుంటది ఇది మన జింకలు ఉంటంది పులులుంటయి ఆ నెమలిలు ఉంటయి బావుంటది చానా పెద్దగుంటది డ్యామ్ అది గూడా
అందులో వాట
ఆ వాటర్ బావుంటయి
ఆ స్టాండడ్ వాటర్ ఆ లేక్ కుంటే స పారే వాటరు
పారేయ్ మంటది
పారే వాటరేనా దాన్ పక్కకేమన్నా పొలాలు అవి
ఆహా ఏం లేవు లేదు లేదు పొలాల అవి అయితే ఏం లేవు మొత్తం అది ఎట్లా అంటే ఒక ఆడ ఆ జ జంగల్లానే ఉంటుంది అనమట కిిన్నెరసాని చూడండి మీకు యూట్యూబ్ లో కొడితే ఇస్తాడు
ఆ ఈసారి మేం గూడా ఎళ్తమండి బావుంటదంట మా గూడా చాలా మంది జెప్పారు ఆ ఇది వేయిస్తంబాల గుడి అటెం ఎళ్లలేదా అండి
లేదండి అటు పోలేదు ఎప్పుడూ విన్నాను దాని గురించి కాని ఆ వరంగల్లో అంటే వరంగల్ కూడా పెద్దగా పోలే నేను చిన్నప్పుడు ఎళ్ళన్నమ నాకు ఇప్పుడు అంతగా ఏం గుర్తులేదు
అక్కడా ఒకటి అదె ఆ... ఉంటది బాగా ఫేమస్ టెంపుల్ అక్కడాఏదో దర్ గ బాగా ఫేమస్ ఉంటది అదేమో ఉన్నది పేరు
మ్ హుమ్మ్ ఆ... బిజలీ షరఫ్ కెళ్ళానేేను బిజలీ షరఫ్ కెళ్ల అన్నారం షరఫ్ కెళ్ళాను
ఆ అన్నారం షరీపు వరంగల్ దగ్గర ఉంటది గదండి అది చాలా ఫేమస్ అం
అది నెకొండ సైడు దిగాలి అక్కడ దిగి అక్కడ నుంచి ఆటోలు ఉంటాయి డైరెక్ట్ మాకద్దర్గాకి
మ్ అయితే ఇంకొకటి ఈ బిజిలి షెరిప్ కెళ్ళారా అండి
వెళ్ళామండి
బిజిగిరి షరీప్ లో ఒక యాప చెట్టు ఉంటదట టకదండి అదటా
గుర్తులేదు ఇది అజ్మేర్ షరీఫ్ అది ఇది అంటే గుర్తునే గానీ
అయితే దాని ఆకులట ఇట్ల తెంపుకొని తింటే స్వీట్ గా ఉంటది దట కదా అండి
ఏమో అది ఎప్పుడు టేస్ట్ చేయలేదు
ఏమో అక్కడికి ఎళ్ళిన
నేను చిన్నప్పుడు ఎళ్ళినప్పుడు బిజిలిషరఫ్ లో అంటే ఎలా అంటే దర్గా కంటే ముందు ఒక బావి ఉంటుందనమాట పెద్ద బావి అప్పుడు నేను చూసినప్పుడు అందులో ఇది మన ఏమంటారు ఆ తాబేలు అంటారు కదా టాజ అవి ఉండేవి అందులో పాములు ఉండేవి నేను మస్తు భయపడ్డా అరే అంతంత పెద్ద పెద్ద పాములు ఉన్నాయి అందులో కాటవా అనేసి ఇప్పుడు పాము లేవంటే రెండేళ్ళ ముందు ఎళ్ళిన నేను అక్కడికి అప్పుడు చూస్తే పాములు లేవు జస్ట్ ఇది మన కుందేళ్లు ఉన్నయి యపక్షులు అక్కడ అన్ని ఉంటాయి
అందుకని మేము కూడా ఒకసారి మా పిల్లలురాంగనె ఉన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళాము చాలా బావున్నది లొకేషన్ అంతా మొక్కు లేదు మామూలుగా అక్కడ చూడ్డానికల ఎళ్ళినాం వెళ్తే వాళ్ళందరూ ఏమన్నారు కదాఅంటే అక్కడ వన్డె పిల్ల నిద్ర పోవాలే అని అన్నారు మేం కూడా తీసుకొని వెళ్ళా నె ఎల్లక్కపోతే వాళ్ళే ఇగ అన్ని ప్రిపేర్ చేయించి ఆ రోజంతా ఉంచుకొని అక్కడ ఒక తాళం వేయ్యాలె అని చెప్పింన్రు చెప్తే ఒకటి తాళం మెసేజ్ చేసినం ఇట్లా ఆ ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలైన్లు ని ఇంకా వెళ్ళలేరూ అధోక రోజు వెళ్ళి ఆ మొక్కు తీర్చి రావాలి కానీ బాగున్నది అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు నేను చిన్న చిన్న సోపాలు ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి అవి ఎంత బాగుందింటే చెక్క తోడి చేసినయ్ తీసుకు కొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నా అక్కడ చాలా మంచి మంచి ఐటమ్స్ దొరుకు
అవును దొరుకుతాయి కానీ రేట్లు బాగుంటాయి అక్కడ ఇట్లా మన మేల అయి ఉంటుది అట్లా మెల్లలాగా మొత్తం అన్న దొరుకుతయి అక్కడ కానీ ఇప్పుడు ఉన్న కాడ ఇండ్ల దగ్గరకయినా ఇంకా ఎక్కుంటాయి రేట్లు యా బై వంద చెలి ఇంకా రెండు వందలు అట్లా అంటారు వాళ్ళు అప్పుడు నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడుతే నీళ్ళు అప్పుడు అంటే ఇవి ఏం కట్టలేన్నమాట రూమ్సు ఒక బకెట్ కి యాభై రూపాలు వంద రూపాలు రూపాయకి రెండు బకెట్లు అట్ల అమ్మది నీళ్లు ఇప్పుడు అన్ని రూమ్స్ కట్టా సారు రూమ్ కి రెట్ ఇట్లా వెయ్య రూపాయలు పదిహేను వందలు రోజుకి అట్ల తీసుకుంటాడు వాళ్ళ అక్కడ
అక్కడ పెద్దది ఒక గుట్ట ఉంటది కదండి
అవును
మెట్ల తోటి పైకి ఎక్కాలి.
ఆ
ఆ అది బాగా ఆ చాలా హైట్ లో ఉంటది అ దానిపైన ఏమంటే టైం కాలే అవునా
మీరు ఏగుడ్లోకి ఎక్కువ వెళ్తారండి అంటే మీకు బాగా ఇష్టమైంది
మాకు భూకాళ నాగేంద్ర స్వామి అని ఉంటాదండి అటే అ అటే అన్నారం అన్నారం వెల్లే సైడే ఉంటది అయితే అక్కడికి వెళ్తాము అది కూడా చాలా బాగుంటది లొకేషన్ చూడ్డానికి కూడా బాగుంటది పల్లెటూరు వాతావరణంలో ఉంటది అది ఆ అంటే అది అలంకరణ కూడా రోజు ఒక రెండు వందలా తోటి అలంకరణ చేస్తారు ఆ దేవుడికి అంటే చా రెండు వందల గజాల అంటే రెండు వందల మూరలు అన్ని మల్లె పూల తోటి అలంకరణ వేస్త స్తారు అవి చాలా బాగుంటా అంటే చూడ్డానికి కూడా హైలైట్ అనిపిస్తాయి అవి ఆ దేవుడిది కూడా వాతావరణం కూడా బాగుంటది ప్రశాంత వాత వరణంలో ఆ గుడి కూడా బాగుంటది ఇప్పుడు అన్నారం షెరీకి వెళ్ళాలంటే ఆ గుడి దాటేసి అటు నుండే వెళ్ళాలి
అవున అండి అది నాకు తెలివదు ఇప్పుడు అంటే ఎటు పోలేదు కదా మా సైడ్ ఏళ్దంటే ఎక్కువ కతారు దర్గా కే వెళ్తారు నా ఫ్రెండ్స్ ఎవరిన ఉంటే వాళ్లతో పాటు ఎప్పుడైనా వెళ్తే వెళ్లేది
ఓకే అండి థ్యాంక్ యూ అండి మీరు టైం ఇచ్చినందుకు
ఓకే అండి థ్యాంక్ యూ అండి ఆ మీకు కూడా ధన్యవాదాలు అండి